ఆ ఏం చేస్తున్నారు
హలో ఏమి లేదు టైమ్ పాస్ మీరు
నేను ఏం చేస్తలేను
టిఫిన్ తిన్నారా ఆ పీజీ లో దోస
ఓకే ఇంకా ఏమి విశేషాలు ఏ మూవీ చూశారు
ఆ మొన్న మా ఇంటి బంగారం చూసినాము అండ్ ఆబ్సెషన్ మూవీ కూడ చూసినాం మీరు
నేను సేమ్
ఆ
మా ఇంటి బంగారం మూవీ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఎలా ఉంది ఏమి అని
అంటే లైక్ హీరోయిన్ ఉంటుంది కదా తను ఆర్ఫను సో తను ఆర్ఫన్ తను వేరే ఒక ఆ ఫారెస్ట్ లో వాళ్ల నక్సలెట్స్ వాళ్ల దగ్గర ఉంటుంది వాళ్లు తప్పు చేస్తున్నారని తెలుసుకొని బయట పడి వేరే వారితో లవ్ చేసి మ్యారేజ్ చేసుకొని వస్తుంది
ఓకే
సో అక్కడ వాళ్ల ఇంట్లో నార్మల్ తెలుగు కోడల్లాగా పద్ధతి కోడల్ లాగా ఎట్లా ఉంటుంది ఎట్లా వాళ్ళందరినీ ఇంప్రెస్ చేస్తుంది ఎట్లా మింగిల్ అవుతుంది వాళ్ళతో అనేసి స్టోరీ
ఓకే ఆ సింగీతం మూవీ చూసారా
హ సింగీతం చూసాను నువ్వు
బారున్ది కదా
హా బావుంది
మీకు ఏది ఎక్కువ ఇష్టమైంది సింగీతం మూవీలో
లైక్ వాళ్లు వాయిస్ పోయి సౌండ్స్ వస్తాయి కదా అదంతా ఆ పార్ట్ నుంచి అంత ఇష్టమైంది
ఓకే అబ్జెషన్ చూసరన్నారు కదా చాలా విచిత్రంగా ఉంది కదా మూవీ
బాలేదు ఆ మూవీ అయితే బయటకి చెప్తుంది ఒకటి దాంట్లో ఉనింది ఒకటి
ఓకే నెక్స్ట్ ఏమ్మి మూవీస్ చూడాలన్ని ప్లాన్ ఏసుకున్నారు
ప్పుడు ఏమో రాలేదు ఇంగ చూడాలా ఏమి అంటే మేము పైరసి లో చూస్తాము ఏమీ రాలేదు ఇంకా మంచివి దాంట్లో
ఓకే యూట్యూబ్లో వెబ్ సిరీస్ చూస్తున్నారా
హా కొత్తగా ఒకటి వచ్చింది కపుల్ ఫైట్స్ అని
కపుల్ ఫైట్స్ ఆ
ఆ సుష్మ ది యష్ ది ఆ ఆ అదే పర్ఫెక్ట్ పార్ట్నర్
ఓకే ప్రాజెక్ట్ పెళ్లి చూసారా విరాజిత న్యూ సిరీస్
ఆ విరాజిత వాళ్ల బావతో పెళ్లి చేసుకుంటది హా చూషినా
ఓక్కే సో ఇంకా మీకేమన్నా క్రాఫ్ట్స్ మీద ఏమన్నా ఐడియా ఉందా
నాకు లేదు మా ఫ్రెండ్ కు ఉంది
ఓకే
అంటే మా ఫ్రెండు బిసినెస్ పెట్టింది మీకు ఏమైనా కాష్ షర్ట్స్ అట్లా కావాలంటే చెప్పండి
ఓకే ఓకే
అ
మీకేమన్నా ట్రావెల్ డెస్టినేషన్ ఏమన్నా ఉందా ఇట్లా ఒక ప్లేస్ కెళ్ళాలి ఎప్పుడైనా గానీ అనేసి
ఫస్ట్ ఇండియా లో మొత్తం తిరగాల తర్వాత ఇంటర్నేషనల్ అని అట్లా అనుకున్నా క్క ప్లేస్ అంటూ ఏం లేదు ఫస్ట్ తిరగాల చాలు
ఓకే ఓకే ఐ అండస్టు మీకు మౌంటైన్స్ ఇష్టమా బీ చ్ ఇష్టమా లేకపోతే రెండూ కలిసి ఉండేది ఇష్టమా
ఆ బీచెస్ ఇష్టం
కే నైస్ నైస్ మాకు రెండూ ఇష్టం అంటే రెండూ ఒకే ప్లేస్ లో ఉండేది ఇష్టం
ఓకే
బావుంటది సన్సెట్ సన్ రైస్
అంటే మీరు ఇప్పుడు చదువుకుంటున్నారా జాబ్ చేస్తున్నారా
అవి మేము షేర్ చేసుకోగూడదు ఊ ఇంకా
మీకు ఏమంటే ఇంట్రెస్ట్ లైక్ ఆర్ట్స్
అన్నీ మైండ్ కి ఏం వస్తే అది చేసుకుంటా పో
ఓకే
ఊ మీకు యా ఒక ప్లేస్ ఉంటుంది కదా ఎంత కష్టమైన కాని పోవాల అని అలాంటి ప్లేస్ ఇవి
ఆ పోండచ్చేరి అనుకోడీ
పాండిచ్చేరి ఓకే
మీకు పాండిచ్చేర ఆ ఓకే ఓకే
ఉ హు నార్త్ కాదు అది మౌంటేన్
ఉ హు
ఆ ఇంకా
ఉ హు ఇంకా చెప్పాలి
ఏముంటుంది ఏం ప్లాన్స్
ప్లాన్ సేమ్ లేదు ఊరికే ఇసేపు ల్యాప్టాప్ ఓపెన్ చేసినని ఇప్పుడు ఫోన్స్ చుస్తున్నా
ఓకే
మా ఊర్లో బయట వెదర్ బాగుంది
బాగుంది బాగుంది
ఫుల్ బ్రైట్ సన్ ఈ రోజు
ఓకే హౌ మెనీ రింగ్స్ ఇన్స్టాగ్రామ్ లో మీమ్స్ ఎక్కువ స్క్రోల్ చేస్తారా లేకపోతే సాంగ్స్ ఎక్కువ స్క్రోల్ చేస్తారా లేకపోతే ఫన్నీ వీడియోస్
ఆ ఇన్స్టాగ్రామ్ మూడుని బట్టి వస్తున్నాయి రీల్స్ మీమ్స్ వీడియోస్ నేను కూడా ఇంస్టాగ్రామ్ చూస్తా అదం అన్ని రిలేటబుల్ కంటే లైక్ కొట్టుకుంటా పోతాం అవి వస్తుంది
ఓకే నా దాంట్లో అని పెళ్ళి వీడియోలే వస్తాయి
పెళ్లి ఓకే
అంతే ఇన్స్టాగ్రామ్ పక్క పట్టేశారు మీరు
దగ్గు
ఆ ఇంకా
ఇంకా చెప్పాలి మీరేం బోచేసినారు
నేను దోశ
ఓకే
ఆఫ్టర్నూన్ ఏం చేస్తారు లంచ్
మామూలు అన్నం సాబారం అప్పడం కొల్స్ట్రక్ట్ మీకు
సేమ్ కాఫీ వేస్ట్
ఓకే
పిజీ లైక్
ఆ అన్నింటి దగ్గర అలానే ఉన్నట్టుంది
కరెక్టే
ఉ
ఆ ఇంకేంటండి
హారన్ సౌండ్
లేదండి నార్మల్ లైఫ్
ఈ రోజు ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా
నాకా హెల్త్ బాలేదు సో బాట్ నాట్ సపోట్ ఇంక్లూడే ఎనీ వర్క్
ఓకే
కాలేజ్ బంక్ కొట్టా
ఉమ్
బోర్ కొడుతుంది
ఓకే
అందుకే కాల్ చేసి
మీరు ఎక్కడికైనా ట్రిప్స్ అట్లా ప్లాన్ చేస్తున్నారా ఎక్కడికి
నెక్స్ట్ వీక్ అరుణాచలాం అనుకున్నాము నెక్స్ట్ మన్త్ గోకర్ణ అనుకున్నాము చూడాల ఎది జరుగుతుందో యాద్ జరుగదో బాడీ సహకరిస్తాదో లేదో
ఉమ్ ఒకే
చూడాలి ఇప్పటి నుంచి అన్ని ట్రిప్స్ చేద్దామని ఫిక్స్ అయిపోయారు
ఉమ్ ఇప్పుడే ఇస్త పాగా ఇప్పుడే ఎంజాయ్ చెయాల
పెళ్ళైనంక పిల్లలు మోగుడు సంసారం గార్ది గుడ్
ఎంజాయ్ చేయాలన్నా వదలరు ఆ లాక్ అయిపోతావ్
ఏం చేయలేము అప్పుడు ఎన్ని అనుకున్నా గానీ పర్మిషన్స్ రిస్ట్రిక్షన్స్
ఊమ్
ఏమున్నా ఇప్పుడే ఎంజాయ్ చేయాలి
ఉమ్
ఉన్నది ఒకటే లైఫ్
అదే
ఇంకా
ఇంకా ఈ వీకెండ్ ప్లాన్స్
ఏంలేదు తిని పడుకోవడమే లేద చూడాలా మాల్స్కి ఏమన్నా పోవాలా వెదర్ సహకరిస్తే
ఉమ్ మీకు ఎలా అనిపించింది ఈ మూవీ సింగీతం
ఎంజాయ్ చేసా అంటే ఏమంటే ఎక్కువసేపు మాట్లాడలేం వన్ టైం వచ్చది
ఆ ఓకే ఓకే
చూసాం ఇంకా నెక్స్ట్ ఏమన్నా మూవీస్ వస్తే
మీకు ఆబ్జేషన్ నచ్చింద అబ్సెషన్ ఉమ్
అది ఎందుకక్క పిచ్చిదనిలా చేస్తూ వాడు ఎందుకు తీసుకునిపోయి విష్ చేసుకున్నాడో
ఇవి హ వాడిదే తప్పు గేలుకుంటాడు
గెలుక్కున్నాడు గెలుక్కని చచ్చిపోయినాడు
పాపు
ఇంకేంటండి
హ అంతే ఇంకా సరే
బాయ్